హలో హలో అ క్క
ఎం జేస్తున్నావ్ రా?
ఏంలే అక్క ఇందాకే క్లాస్ ఐపేంది పై కొచ్నా
అవునా కొంచెం బ్రేక్ టైమ్ ఇచ్చిర్రా
ఆ బ్రేక్ టైమ్ ఏమి ఇవ్వలేదు నేనే తీసుకున్నా చాలా పొద్దున్న నుంచి క్లాసలో కూర్చొని కూర్చొని మేడం కొద్దిసేపు బయటకి వెళ్ళింది అందుకే ఇక నేను కింద ఏం చేయని కొద్దిసేపు కొంచెం పైకి వచ్చి కూర్చున్నాను ఫ్రీగా కింద క్లాసెస్లలో కూ తిందమంటే కొంచెం పైకి వస్తరు కొంచెం ఫ్రీ ఉంటరూ గదా అక్క
అవును అవున్రా మొన్న ఏమో పండుగల్ మీ పెద్దమ్మ వాళ్ళు చేస్కున్నారంట నువ్వు వచ్ నువ్వు వెళ్ళినవారా మీ అక్క వెళ్ళినట్టు విన్నా
ఆ మొన్న పండగ్కి కిగా నేను వెళ్ళళ్లేద్ గాని మేడారమ్ కి అంతకు ముందుకి మేడారం కివెళ్లేసి వచ్చినా గాక్క నేను అందుకే ఈ పండగ కి లీవ్ ఇవ్వలేదు నాకు
ఔనా ఔ ఏ ఎట్లే నక్ మేడారం నేను ఎప్పుడు ఏళ్ళలేదురా ఎట్లా జరుగుతది అక్కడ జాత్
అయ్యో తెల్వద్ అక్ నువ్వు అసలు ఎప్పుడు ఏళ్లలేదా
ఏప్పుడు వెళ్ళలేదు నేను
మస్త్ జరుగుతది తెల్సా అక్క సూపర్ ఉంటది మేడారం జాతర అసల్ ఎంత బాగా జరుగుతదో
హు అక్కడ ఏదేవుల్లు ఉంట టరా
సమ్మక్క సారక్క అక్క మా ఇంటి దేవత ఆమె వాళ్ళే అయ్యో
అవునా
హు మేమ్ బాగా జరుపుకుంటామ్ ఆ పండగ నీ ఇంటి కాడా ఇంటి దగ్గర కూడా హు మా బపమ్మ మంచిగా చేస్త్ది పూజల్ గిట్లా మేమ్ ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ కాదులే గాని ఆల్మోస్ట్ ఒ జాతర పడ్డప్పుడల్లా పోతాం మేము ఎప్పుడైనా
ఎప్పుడైనా వెళ్తార్ దా అంటే ఇయర్లీ ఒక సారి ఉంటదంట విన్నా నేను ఇయర్లీ ఒక సరే గదా
ఇయర్లీ ఒక్సారి కాదక్క టూ ఇయర్స్ కి ఒక్సారి అయ్తది అంటే ఇయర్లీ ఇయర్లీ అంతమంది ఒకేసారి రావాలంటే ఇబ్బంది అయ్తది గదా
ఆ ఆహహ ఇంకా అదేదో పుష్కరలయ్తే అస్సల్ పన్నెండు సంవత్సరాల్కి ఒక్సారి బెడత్
ఆ పుష్కరాలు అది కాశీ గోదావరి అవీ అక్కడ జరుగుతది అక్క అవి అసలు ఇంకా బాగా జరుగుతది అందులో అంటే ఎవ్వర్ నమ్మకం అంటే అక్కడ గోదావర్ల గాని గంగల గాని మునిగితే వాలా పాపలన్ని పోతయని నమ్మకమ్.
అవును నమ్ముతారు ఎగన ఆహా
బావుంటాయి అక్క పుష్కరాలు కూడా మొన్న కుంబమేళలో జరిగినయ్ జూస్నవా విన్న కుంబమేళ
ఆ ఆ అ అ విన్న్ రా విన ఆ అవునవును విన్నా న్యూస్లో
ఆ అదే పుష్కరాల్ అంత గ్రాండ్గా జరుగుతాయ్ పంపంచ్ చంలో ఉన్న ఆల్మోస్ట్ అందరోస్తారు భక్తులు ఎవరన్నా సరే
ఆ అది టువెెల్ ఇయర్స్ ఒక్సారిగా
ఉమ్ అది టువెల్ ఇయర్స్కి ఒక్సారి మేడారంజాతర ఓన్లీ టూ ఇయర్స్కి ఒక్సారోస్తది టూ మేడారంజతర గూడా అంత తక్కువ ఎంజరగదసలు మన. తెలంగాణన్లే అదే తోప్ పండగ అసలు
అవునా బా జరుగుతద అంతా అవును నేను కూడా వినా ఇది అ క్కడ ఏ ఏమంటారు ఆచారాలుగా అక్కడ కొయ్యే వాళ్ళకి ఇట్లా కనిపిస్తారారా మరి అది అంత అడవి ఏరియా అని విన్నా.
ఆ కనిపిస్తారు అక్క అంటే ప్రత్యేకంగా వాళ్ళు నార్మల్ గా తిరగరు మనం జా త్ర చేసుకున్నప్పుడు దేవుళ్ని తీస్ కొస్తార అనమాట ఒక రోజు రాత్రి సమ్మక్క దేవతని రెండో రోజు రాత్రి సారక దేవత అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుళ్లను తీసుకొస్తార అనమాట. అప్పుడు ఉ వాళ్ళతోటి వచ్చి ఆ అప్పుడే వెళ్ళిపోతారు ఇక ఎక్కువ తిరగారు బయట వాళ్ళు వాళ్ళు కొం చెం దూరంగా ఉండరు ఆ జాతర జరిగే ప్లేస్ కి. అక్కనే ఉంటారు గాని.
ఎప్పుడన్నా వెళ్లిి చూసినావర నాకు అట్లా అడవికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళని అందరినీ కలిసి చూసి వాళ్ళతోనీ మాట్లాడాలి అసలు వాళ్ళ మన లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్ ఒకేలాగా ఉంటదా వాళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజ్ ఏమన్నా ఉంటదా.
ఏమో అక్క నేము కూడా అసలు ఇప్పటికీ మేము కూడా చాలా సార్లు అనుకుంటున్నాం, మేడనం పిన ప్రతిసారి. పోతే బాగుండు, చూస్తే బాండు అని, కాని వాళ్ళు చాలా దూరం ఉంటారు ఆ జాతర జరిగే ప్లేస్ కి.
అవునా మొత్తం ఇంకా లోపలికి అడవి లో
ఆ వాళ్ళు మెయిన్ అడవిలు ఉంటారు మేము ఈ అటు సైడ్ అసలు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఎట్లాంటద ఏమో అనిపిస్తుది అప్పుడప్పుడు నాకు.
పాపం వల్ కు ఫెసిలిటీ నెట్వర్ ఉండదు ఫెసిలిటీస్ ఇక వాళ్ళ అడవిలో దొరికేటియ తిని అక్కడే ఉంటారు కావచ్చు.
ఆ మేబీ ఏవన్న ఎవరో ఒకరు మొత్తం ఒకేసారి ఊరికొచ్చి ఏదైనా తీసుకొని వెళ్తే వెళ్తారు ని ఇన్ అసలు ఫెసిలిటీస్ ఏమి ఉండవు నార్మల్ గా ఏదో పేద పల్లెటూరు ఉన్నట్టు ఉంటది కాదు
ఉమ్ అనుకుంటూ ఏదన్న వీలుంటే ఒకసారి వెళ్ళి నేను కూడా చూసి రావాలి కలిసి రావాలి వాళ్ళని
కలిసి వచ్చడు అయితది లేదా కానీ చూడక్క ఏమో నీను కూడా చూడలేక్క ఈసారి నీను కూడా కలిసి రావాలి వాళ్ళని కాని జాతర అయితే చూసా జాతర బాగుంటది బా ఎంజాయ్ చేస్తావు నువ్వు కూడా రోజు కింత డెవెల్ పైతంది ప్రతిసారి
అవునా మన గవర్నమెంట్ కూడా చానే బాగానే డెవలప్ చేస్తుంది కదా ఇంకా భక్తులకు ఏం ప్రాబ్లం రాకుండా ఉండాలి అని రోడ్ లో కానీ మొత్తం మట్టియే ఉంటదట కదరా
ఆ మట్టే అక్క అక్కడికి ఎంత గొప్పోల్లు వచ్చినా గుడిసేలు వేసుకొని ఉండాల్సిందే
అంతే మనం ఇగ చాలా ఏదో కిలోమీటర్ అంత దూరం నడుచుకుంట వెళ్ళాలి
ఆ ఎంత అంటే ఒక్కరే రారు ఓ ఒకటి రెండు కోట్ల మంది దాకా వస్తారు కోట్లలోనే వస్తారు అంతమంది వస్తారు కాబట్టి అక్కడ అక్కడ దగ్గర ఎవరో లక్ లో పోత రు అంత దగ్గరగా ఉన్నోళ్లు ఏ ఐదు ఆరు రోజుల నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ వెనకాలకి వెనకాలకేల్ ఉ పోతారు
అంత జనంలో మనం వెళ్ళడానికి వీలుగాక అంత క్యూ అయి వెళ్తారా నేను అనుకున్నా కాలీ నడకతోనే వెళ్ళాలేమో బైక్స్ ఇట్లా అలో చేయరేమో అని నేను అనుకుంటాను
ఆ అట్లేం లేదు అక్క అక్కడ ఆటోస్ ఉంటాయి అంటే మనమే తీసుకు తీసుకొని వెళ్ళ వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం కిరాలు కట్టుకొని తీసుకోపోతరు కదా రెంట్ కార్స్ గాని ఆటోస్ గానీ అట్లా మన వెహికల్స్ మనం తీసుకెళ్ళొచ్చు అందులో ప్రాబ్లమే లేదు
అవునా అక్కడ మరి అంత మంది ఉండడానికి ఇట్లా చిన్న చిన్న డేరాల్లాగా వేసుకొని ఉంటారా రా
ఆ అట్లనే ఉంటారక్క చిన్న రెండు వేసుకొని జస్ట్ అప్పుడు మనం ఆ టూ డేస్ మనం ఉంటారు ఏం కాదు బానే ఉంటారు అందరు అట్లనే ఉంటారు
ఆ మరి ఫుడ్ ఇట్ల అంతా మనమే తీసుకెళ్ళాలా అక్కడ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా వాళ్ళు
అక్కడ ఏం ప్రొవైడ్ చేయరక్క మనమే తీసుకని మనం వండుకొని నార్మల్గా చెట్ల కింద పండుగ అయితే ఎట్లా ఉంటది మనం అన్ని తీసుకొని తీకొని పోయి ఒకేసారి రెండుకొచ్చుకుంటాం అన్ని బియ్యం మనభజల్లాగా ఏ మనకి ఏం కావాలి అన్ని తీసుకెళ్ళి అక్కడ
రావచ్చా ఏమైనా మనకి ఏమైనా కావాల అనుకుంటే అక్కడ అమ్ముతారారా చిన్న చిన్న ఏమనా షాప్స్ ఉంటాయా
ఉంటాయక ప్రతీది అమ్ముతారు అక్కడ ఆ ఏం కావాలన్నా అవసరానికి బాగుంటాయి అక్కడ ఎందుకంటే అంత మంది వస్తారు కదా
ఆ అవును కాకపోతే కాస్త కొంచెం ఎక్కువ చెప్తారు కావచ్చు కదా
ఆ అవును కదా అక్క మరి అంత మంది కావాలి అంటే కాస్త ఎక్కువనే పట్టిద్ది కదా ఉంటది కాస్ట్ బాగా గాని అన్ని దొరుకు మరి అంత కాస్ట్ ఎక్కువ ఉంటదు కాని దొరుకుతాయి కొంచెం ఎక్కువనే ఉంటది
అక్కడ అంతా అంత ప్లేస్ కి వెళ్లినప్పుడు ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ అవ్వాలన్నా ఇట్లా బయటికి మనం స్నానాలు చేయాలన్న ఇబ్బంది కాదారా మరి
ఆహా అట్లా ఏం లేవు అక్క అంటే నార్మల్గా బాత్రూమ్స్ చేసినారు అంటే కొన్ని కొన్ని ఒక ఏక్ వన్ కిలోమీటర్ ఉంది అనుకో ఆ వన్ కిలోమీటర్ మత్రం ఒక ఫోర్ ఫైవ్ బాత్రూమ్స్ అంటే ఒక ఆ బాత్రూమ్స్ అలోనే సిక్స్ సెవెన్ స్ట్రోర్స్ ఉంటాయి అట్లా అక్కడక్కడ అక్కడక్కడే ఇస్తారు
ఉహు మనకి ఎక్కడ మధ్య మధ్యలో ఆగి ఎల్ వెళ్ళచ్చు అన్నట్టు ఫ్రెష్ అప్ పై రావచ్చు అమ్మ టి కూడా
అక్కడ కాదు అనుకుంటే వాళ్ళు జంపన వాళ్ళకి వెళ్ళి ఈట కొట్టొచ్చు స్విమ్మింగ్ చేసుకోవచ్చు మంచి ఎంజాయ్ చేయచ్చు దంపన వా బావుంటది
అవునా రా ఈసారి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఫొటోస్ క ఇట్లా తీసుకోని రా నాకు చూడాలని ఉంది
ఆ చూస్తాక ఎందుగాక నువ్వు రా కానీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ తీసుకోపోతే నేను దగ్గర నేను
ఆ వెళ్దాం లేరా చూడాలని ఉంది నా గుడక్కడ నాకు మెయిన్గా ఏంటంటే నే అడవి ఆ సైడ్ ఉన్న ప్లేసెస్ చూడాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ
చూడాలి అక్క ఎప్పుడు కాకపోతే ఎప్పుడు చూస్తారు చెప్పు ఇప్పుడే చూడాలి అన్ని ఇప్పుడే చూడాలి ఏవైనా సరే అందుకే బాగా ఎంజాయ్ చెయ్యాలి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టైమ్ పోతాే రా ఏం కాదు గని అందరం కలిసి పోదాం మనం అందరం కలిసి అందరు మీరందర మేమ అందరం కలిసి ఒకేసారి వెళ్తే మంచిగా ఒకే దగ్గర ఉండి అంత ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది మంచిగా
ఓహ అవునుా ఎంజాయ్ చేద్దాం అవును ఈ థింక్ నువ్వు మో నా పండగలు మిస్ అయినావా మీ పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ మీ అక్క వాళ్ళకి ఇట్లా అందరు కలిసి చిల్లాటం అక్క చెప్తుంది నాకు
అవును అక్క చాలా మిస్ అయిన అస్సల్
మీసై అదే బాగా జరిగినాయి పండుగలు మాక అందరికి బట్టలు పెట్టిళ్ళు బాగున్నది అక్క వాళ్ళందరం కల్షినం వల్ళ దావత్ ఇచ్చిర్రు కుంట మంచిగా చెప్ ఇక బాగా ఎంజాయ్ చేసింది టూ డేస్ ఉన్నాది కదా
అవునా బాగా ఎంజాయ్ చేసారు అంట నాకు కూడా పిలిసారు చేసారు కాని ఎందుకంటే నేను ఉగాది కి వాచ్ నా క ఉగాదికి తీ కొన్న లీవ్సే ఇంక అయిపోలేదు టూ డేస్ లేట్ వచ్చిన్నాయి ఇప్పటికే మళ్ళీ లేట్ అయితే నా కోసం మిస్ అయిది కదా అందులో అటెండెన్స్ పోతుంది
నేర్చుకునేద మంచి ఇంట్రెస్ట్ నేర్చుకో చెప్పినా కదా వాళ్ళు నేర్పినంత మ మల్ని అడుగుతారు వాళ్ళు ఇంటర్వూ చెసినతర్వతానే బయటికి మన ఎలిజిబుల్ కాదా అని చూ వాలు సర్ట్ టికెట్ ఇస్తేనే మనము అప్పుడు సాటిస్ఫై అయినట్టు వాళ్ళ మనతో సాటిస్ఫై అయినట్టు
ఆ అదే అందుకే గేమ్ మిస్ అవద్దని సర్లి ఒకసారి గుతే ఏమైతుది నెక్స్ట్ పండక్ అయితే కలుస్తుదా